హలో
అయిపేందా
ఏంది
ఏవయ్యింది పంది పుసప్చో
అయిపోయింది
అయిపోయింది ఎందుకు నీ వాయిస్ ఎట్లా వస్తావుంది
ఏట్లొస్తాంది
డిఫరెంట్గా వస్తుండాది అందుకే
నీయమ్మ అబ్బా
ను అప్ప
ఇంగేం పడతా అయితే రెండు వేలు
మాట్లాడకూడదు దాని గురించి సపరేట్ మెసేజ్ పెట్టిన్నారు సరేనా
ఏమని
దీని గురించి మాట్లాడకూడదు
వారనియాలి
ఉహ్
సర్లే మాట్లాడ్నులే ఇంగ ఎన్నున్నాయి
కిరణ్ ఇప్పుడే చెప్ప మళ్ళీ అదే అంటున్నావ్ టూ టూ
ఉ
ఆ బాగుందా ఇప్పుడు ఇంక అట్లానే ఉండ్ అందుకే
ఆ చాక్లెట్ కూడా తిని ఉంటే చచ్చిపోతంది
ఏయి అట్లా మాట్లాడక్ పంది ఏం తినోద్దులే
ఏమీ
ఏ మోసంలా ఇప్పుడు ఎందుక్ తింటావ్
చాగ్లెట్ ఎండీ తింటా ఇప్పుడు
తినొద్ద్ అసల్
ఏమీ
ఏం ఇంట్లో ఎవరు చేయాలే ఫోన్
నైట్ చేస్తారు ఎప్పుడైన్నా చెత్తర్
ఎందుకు అట్లా మాట్లాడుతున్నావ్ డల్గా
ఏమో కొంచెం బాలేదు
మళ్ళీ పడుకో ఫోన్ ఎందుకు చేసినావ్.
శక్షా కట్ చేయ్
మ్ ఉ హు హూ సంగ తింటావా నైట్ లేదా?
తింటా
అన్నమే పెడతారు. చపాతీలు పెట్టరు.
బయటకి పోదమా
నీకు ఇష్టం నేను ఏం వేసుకున్నా?
నాకేం తెలుసు.
నువ్వే గదా అడిగినావు.
వేసుకున్నావా ఉమ్
నువు తిను పోయి
యాదలేదులే ఈడే తింటా పేచేయ్ వ
ఉ మజ్జిగ తీయాలనా?
ఈ పంది ను ఫస్ట్ ఏట్లో గట్ల తీ ఎందు కట్లా
నేను మరిచిపోయినాలే.
అది ఊరుగాయ బాగుందా నువ్వు ఇచ్చిండేది.
పో ఉంది.
తిన్నావా.
తిన్నా
ఈరోజు టేస్ట్ చేద్దాం.
సర్లే స్పూన్ లేదు కదా నీతో
లేదబ్బా
చెయ్యి పెట్టుకునే తిను పంది.
నువ్వు స్పూన్ ఈచ్చు కదా అన్నీ తెలిసిందానివి.
యః మర్చిపోయినా ఆ స్పూను.
ఆ మెరుప్పొల్లోంది దాన్ని అద్దనా
అది కొంచెం తూడ్చేసి పెట్టుకో లేకపోతే పచ్చడి పాడైపోతాది.
చుద్దాం లే
బట్టతో అట్లా తూడ్చుకిరన్ ఏమైతుంది.
చేత్తో వేసుకుంటాను.
వద్దు చెయ్యిపెట్టకు
ఎంగిలి చేయి కాదు మంచి
ఉ సరే మళ్ళీ మళ్ళీ ఏస్ మళ్లీ తిన్నాక మళ్ళీ దానిలో పెట్టకు
మ్
వేసుకుంటే ఓకే సారి వేసుకో
సర్లే
సర్లే మ్ హు చిరు
ఏమి?
వాళ్ళు ట్రిప్ కి వెళ్ళారు కదా!
హ్మ్ వెళ్ళరా ఇప్పుడు
లేరు లే
ఉమ్ వేసుకున్నారా?
ఏచ్చీ ఇ
హమ్ చి అసలు అయ్యో అసలు. చీ మల్లా అయ్యో మనకేం తెలిదు అసలు దాని గురించి‌. మళ్ళీ.
వాళ్ళిద్దరూ కప్పుల్ డాన్స్ వేస్తున్నారంట తెలుసా.
ఎవరూ ఆ కర్రోడు అదే.
ఉమ్.
ఏం పాటకి.
ఆ అదేది గంగా.
అత్తర్ సాహెబు మంచోడంటే అత్తరూ పూసిండే.
చెయి పట్టుకొనే ఉన్నారంట తెలుసా. వదల్లేదంట అసలు. అక్కడే ట్రిప్ మొత్తం.
నెకెవడు చెపూరూ.
ఇంకా ఎవరు చెప్తారు నాకు గెస్ చెయ్. ఎవరు చెప్పింటారని. ఆ పిల్ల ఎందుకు చెప్తాది వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.
అలేఖ్య.
హుమ్.
రూములో ఎవరు లేరా.
లేరూ అని చెప్పునాన.
యాడికిపోయినారు.
ఇప్పుడే కిందకు పోయినారు.
నువ్వు పోకూడదా.
ఉమ్ అవునులే పోతాలే దా.
ఏం మళ్ళీ ఇద్దరు సెట్ అవ్వలే.
అనుకుంటా చెప్పట్లేదు అంతే బయటికి.
అట్లానే ఉండాల బడితే.
అవునా మనం ఏం చెప్పుకొని తిరుగుతున్నామా వాళ్ళే అనుకున్నారు అందరు.
ఏమనుకున్నారు. కాదని చెప్పు.
ఆహా.
కాదని చెప్పు.
నేనే ఏం చెప్పలే వాళ న్నాను అడగలే.
అట్లాంటిది ఏం లేదని చెప్పు డిష్టి తగులుతది.
ఉమ్. నేన్న ఎప్పుడు పళ్ళు అడగలేదు.
విజయ్ దేవరకొండ రష్మిక ఏం చేసినావ్ నవ్వు.
ఉహు హు. మొన్న ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు కదా.
వాళ్ల నేమ్ తీసుకోలే కానీడిష్ట తకుతదని చెప్తాన్నా.
ఉమ్ నిజమే. మీ ఫ్రెండ్స్ ఎక్కువ చూస్తారు బావా.
ఏంది.
ఆమ్మెల్ మన ఇద్దరిని.
ఉమ్ మిమ్మల్ని.
మీమ్మల్ని కాదు మమ్మల్ ఇద్దర్ని.
ఆ. ఏమి.
ఏంలా
ఆ
ఏం లేదో
ఆయవారం రెడీ గుండండి
ఎందుకు
చెప్పులు కొనిస్తా
నువ్వా
హ
నువ్వు
నీన్గాగ మినయనా
ఇప్పుడు పోవాలి నా అక్కడ వరకో
ఏమే
ను ఓపికలే పో వచ్చ దసా ఉంట
గల్లీరేమాళకే కదా నే అమ్మ నిన్న ఏమని దూరం పిలుచుకొని పోతున్నానా
ఆడర్ పెట్టుకోముంగా
ఏం పెట్టుకుంటాం
క్రాక్స్ లోనే పెట్టుకోవచ్చు ఆర్డరు
ఆడేవి తీసుకుందాం
నో ఆన్లైన్ ఆన్లైన్ లో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి కిరణ్
కుక్కనడిట్లా కొడత
బస్ చూస్తా నచ్చకపోతే అప్పుడు పోరాం
అంటే గల్లీ రెమ్మలు పోయదు ఓన్లీ చెప్పులు కొ ఉన్నాయికా
మరి
పూర్తిట్లా వీకెండ్
ఆహ
సినిమాలు ఏం లేవ
సినిమా అవసరంలా మనకి మండే ఎగ్జామ్ ఉంటుంది కాదు మన్ మండే ఎగ్జామ్ ఉంటుంది సరేనా
బొంగులు సయ దానికి అట్ పట్టుకుంటాను
నువ్వే నీకే మార్క్స్ తకునాక్కదు మళ్ళీ ఎండకు కష్టపడాలి నువ్వు నేనా
అ జావా ఎగ్జామ్ ఇ సారీ బారలా పడుతు
అదే అంటన్న ఇప్పుడు సీఏ బారాయ్ ఆ
ఎ స
ఆడ చూసుకున్నా ఆ లెక్కే వచ్చి మాట్లాడుతా మాట్లాడుస్తనే ఉంంది
ఏ మనీ
అదే చెప్తానిన్నింది కాయ నకు చెప్పిందా ఇంటర్న్షిప్ చేస్తుంది బెంగళూరు లో చూసుకుంది టూ మంత్స్ తర్వాత ఇంటర్న్షిప్ చేస్తుంది ఫోన్ చేసి మాట్లాడేసింది అంటే నాకేం చెప్పలేదే అన్నా
ఆ
ఇంటర్న్షిప్ చేయాలి పక్కా
మనజయి
చేయాలి మక్క హైదరాబాద్ అంటుంది
అడికి పి చేయాల
ఉ అంటుంది ఏమో చూద్దాం నేను గవర్నమెంట్ చేస్తా అంటున్నా
సర్లే పో
ఏ తుక్కోవాలి ఫస్ట్ రావాలి కద గవర్నమెంట్ది
కాదు ఇంటర్న్షిప్ చేయడానికి హైదరాబాద్ పోతావా
ఎక్కడైనా చేయచ్చు కిరణ్
హా బెంగళూరు అంత వదిలిపెటి హైదరాబాద్ పోతావా
పోట్లే పంది చెప్తున్నా మా అక్క చెప్పిందని ఉంది అని అక్కడ
ఉమ్ మీ అక్కకి నీకు ఇద్దరికి కొడతా చెప్తాన్న
నేను నేను ఏం చెప్తున్నాను నేను ఏం చెప్తున్న గవర్నమెంట్ ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటున్నా మా అక్కది ఎందుకు ఇంటున్నాను నేను చెప్
గవర్నమెంట్ అయితే యాడైనా జెయ్యిచా
తెలిదు అద్ నాకి అది ఎతుక్కోవాలి
నన్నీగానీ వేసుకొండట్లే నేను చేత్త
సర్లే చెదంలే నువ్వు ఇంటికి పోతావుగా నువ్వు రావాలి కదా ఇంటర్న్షిప్ కంపెనీలో పోయి చేయాలి పంది
చేద్దాంలే
సరేలే
మనకి ఏం బొంగు ఉందా మనకి స్కిల్ కంపెనీకి పోయ్ చేసేకి
వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు కిరూ
ఆన్లైన్ లో కాదా
ఆహా
సరే పోదాంలే మళ్ళీ
నేను ఫస్ట్ బేసిక్స్ కూడా తెలియాలి అందుకే జావా నేర్చుకుంటున్నాను నేను నీకు కూడా నేర్పిస్తా
ఏయ్ నాకేంది అదేంది జావా కదా జావా అంటే జూపిటర్ లో పోతా
జుపిటర్ లో కాదు పంది
ఇంగేంది
కిరణ్ కట్ చెయ్
అంతేలే నీ పనీ అయిపింది కట్ చెయ్
మరి జైయ్ మరి చేస్తా ఉండు ఆ